అవ ఇ హలో
హు చెప్పు ఏమి చేస్తున్నావ్ అరె నీకు ఒక చెపుతాను ఏమో తెల్ల దానికదే కట్టయింది సిగ్నల్. ప్రాబ్లం అనుకుంటాం మెబి నకుడి అమ్మనా నన్ మెడిల్ యనివర్సిటీ ఎజ ఫట చేల అదలి
ఎందుకో
పేపర్ చాలా టఫ్ వచ్చింది ఫోర్ మెంబర్స్ రాసినము నేను ఒకక్కవేళ ఫెర్ అయినా త్రీ మెంబెర్స్ వచ్చారు మ దరిద్రమైందో చూడు ఇంకా మస్తు బాగాయింది ని ఏం చేస్తాం ఇం
ఆమె ఎవరు నీతో ఇంకో ఆమె ఉంటది కదా ఆమె పేరు ఏం పేరు ఆమె రేఖ రేఖ ఆమెది ఏమైంది
అతను పాసైందిగా
ఎంత మంది రాశరే
తర్ వచ్చింది
మత్తం ఎంత మందిర రాశ
త్రీ మెంెంబర్ త్రీ మెంబెర్స్ రాస్తే కాదు ఫోర్ మెంబెర్స్ రాసిన త్రూ మెంబెర్స్ వచ్చింది ఇన్నొకదాన్ని అయిన ఉమ్
అవునా అంటే మీకు ఏమంట
ఇన్స్టిట్యూట్ కీ ఏళ్లలో ప్రెజర్ అయితే నింద
కాదే ఇప్పుడు మేము మనా ఇన్స్టిట్యూట్ లో మాకు కొన్ని సెట్ ఇస్తారు ఆ సెట్ లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి చదువుకోండి ఇదే బ్యాటర్ ఉంటది అని చెప్తారు మాకు మీకు అట్లే ఏం చెప్పలేదా
చెప్పి రేఖను అక్కడ వేనంగా ట్లా ఆట్ల రావట్లే మొత్తం డిఫరెంట్ గా వస్తున్నాయి పేపర్ కన్స అర్థం కావట్లేదు మేము ఇక్కడ చేసిన కాన్సెప్ట్ వేరేంది అక్కడ వచ్చే కాన్సెప్ట్ వేరే ఉంది అట్లా ప్రాబ్లమ్ అయింది అందుకే ఫెయిల్ అనిందండి లేదంటే పాస్ అయదామ్మా
అవును ఏమ నన్నార మరి ఇన్స్
ఏ ఎందు క్క ఏమ కా వాళ్ళే చెర్పాలి నెక్స్ట్ టైం రాస్తే వస్తుంది ఇంకా బ్యాటలోకి అట్లానే ఉంటుంది ఏమి చేస్తాం అదే పేరవ్వని చెప్
ఇంకొకటి ఏంటన్నదా
అదే
మరెప్పుడస్తవ్
అదే ఏమైతదో మళ్ళీ ఇక్కడు ఉంటా కూడా క్లారిటీలేదు అవు అచ్చినవ్ ఎల్లినవ ఆఫీస్ మ్మ్ చెప్పిన మా మమ్మికి వాళ్ళకి అందని చెప్పిన ఏమనలేదు వాళ్ళు కూడా
ఏ ఏమనలే
ఏమంటరు ఏమనలేదు సరే ఓకేలే లేదు లేదు రాయలేదు తను
అవును వాళ్ళ తాతెయ్ చనిపోయిన తెల్వదే
అవున అవును పాపం మొన్న చనిపోయి ఉండె హెల్త్ బాలేదు డయాలసిస్ చేశిర్రు ఇంకా స్పాట్ చనిపో పోయిండే మొన్న లెవెన్ థర్టీ ఉమ్ ఈ రోజుకిలా ఫ్రై డే వస్తే లెవెన్ డేస్ అయితయంట
ఆమె ఇన్స్టిట్యూట్ పోయిందానే ఒక్కసారైన అసలు
ఆ పోయిందా అంటే పోయి ప్రాక్ ప్రాక్టీస్ చేశిల్లు గని మధ్యలో ఇలా ఇ ఇ పోయింది ఇంగ ఇ
ఉమ్మ్ ఎవరి ఎవరికి ఏమో ఫైవ్ం ఏమన్ అ రూమ్ మొత్తం కాలిపోయింది అనన్నది
ఆ అవునప్పుడు వాళ్ళ రిలేషన్స్ ఫైర్ ఆక్సిడెంట్ అయ్యుండే ఇంట్లో ఫ్రిడ్జ్ వెళ్ళిపోయింది అట్లా మాగమపోయి ఉండే
ఉహు ఇప్పుడు ఏడుంటునరు ఏడుంటున్నారాళ్లు
అట్లా జలిగి ఉమ్మ్ అన్ని కాలిపోయి
ఎక్కడుంటున్నారు ఆళ్ళు నీఅమ్మ ఎందు కిట్లయితుంది ఇది హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో హలో వినిపిస్తుందా? మీరు మాట్లాడేది నాకు వినిపిస్తలేదు వినిపయట్లేదు హలో హలో అసలు ఏం వినిపిస్తలేదు కాల్ ఎందుకో ఏమో మరి నాక్గుడద తెలేవాడ్ ఏ ఆయనే మా పెద్ద ఎవరు మత్తమ్మ వాళ్ళ కొడుకు ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిండు ఫైర్ యాక్సిడెంట్ అంట యాక్సిడెంట్ లో చనిపోయిడు పోయిండు ఎట్లా అంటే వన్ టెన్ స్పీడ్ లో వచ్చిండంట నైట్ ఇప్పుడో మన కొటంచ జాతర కదా కోటంచ జాతర అనేసి వస్తుండంట వస్తుంటే పెద్ద మట్టి ఉంటది కదా ఆ మట్టికి స్పాట్ లో గుదికోని చనిపోయిడు స్పాట్ అంటే స్పాట్ నైట్ ఎప్పుడు చనిపోయిండుో తెల్లదు ఆ చీకటిలో ఎవ్వరు చూడలేదంట చనిపోయిండు మార్నింగ్ కాల్ వచ్చింది మాత్తమ్మ వాళ్ళకి మార్నింగ్ కాల్ వస్తే మాత్తమ్మ పని పోయిందట పని పోయిన దగ్గర నుంచి ఏడ్చుకుంట ఏడ్చుకుంట ఇంటికి వచ్చిందట ఘోరంగా ఏడ్చింది అదే ఇద్దరే కొడుకులే ఇద్దరే కొడుకులు తెలుసా ఆయన ఇప్పుడు ఎంత ట్వంటీ టూ ఇయర్స్ ఉంటది ట్వంటీ టూ ఇయర్స్ ఆయన స్పాట్ లో చనిపోతే ఎట్లుంటో చెప్ప ఎవ్వరికైనా బాధ అయితదా కదా ఆయన మనళ ముందు రోజే స్టేటస్ పెట్టిండడు వాళ్ళ వైఫ్ కు వాళ్ళ లవర్ అనుకుంటా వాళ్ళ లవర్ కి ఏం గొడవైందో అని ఏమంటారు ఆ మనుషులు ఏటైనాైనా మారొచ్చు అనుకుంటేదో స్టోర పెట్టిండు ఖతం నెక్స్ట్ డై అయి చనిపోయాండు ఆ ఆ ఇన్స్టే దక పట్టుకొని ఏమింటాయా అనే చూసినా కాని ఘోరంగా బాధ అయితుంది అంత పెద్ద కొడుకు జిల్లడి చెట్టుకు కట్టి చేసిరు తెలుసా జిల్లడి చెట్టుకు పెళ్ళి కట్టి పెళ్ళి చేసిరు ఏ అమ్మా ఆ మా అత్తమ ఏమంటది తెలుసా ఇంకా నా ఇద్దరు కొడుకులు నా కొడుకుల నా కొడుకులకి ఏమైంది నా కొడుకులు చేేసుకోవే నాకు ఇంత మంచి వాళ్ళ దొరుకుతారా నే నీకు అనుకుంటాంటది తెలుసా మా అత్తమ ఊమ్ ఇగ ఏం చేస్తాం ఇగ అట్లున్నాయి సిచ్యువేషన్స్ స ఆ ఆ అవునా పాపు ఇంకా నీకు ఇంకా తెలివదు కాని బస్సులు ఎక్తాం మద బస్సులు ఎక్తుంటే మామంద బస్ కి కాళ్లుు ఉంటాయా కాళ్కి దెబ్బలు తగుతాయి ఇట్లా ఏమంటారు బస్ ఎక్కుతుంటే ఏమైతు వాళ్ళు జల్ది జల్దీ స్పీడ్లు ఎక్కుతారా ఈడ బస్లు తక్కువ మొస్తు మంది జల్ జల్లు ఎక్కుతారు కతం కాళ్ళకు డబ్బలు తగుతాయి చేతులకు డబ్బలు అగుతా ఘోరంగా ఏడుస్తారు ఒకరుైతే క ఎక్కుతుందే డోర్ ఏష్ టప్పుడు బస్ క డోర్ ఉంటంది ఆ డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఆమె కాలు ఆ కాలు డోర్ లో పడ్డది కాలు మొత్తం క ఏ వత ఫుల్ బ్లడోచింది ఏం చేస్తాం ఇగ ఫ్రీ బస్ కాదు ఇప్పుడు ఫ్రీ బస్ అయినా అంతే మెట్రో ఏంచేస్తమింగ ఫ్రీ బస్ అనేకదు ఎపుడు అయినా కూడా అంతె తెలుసా మెట్రోకి కూడా అంతే పడుతుంది మెట్రోలో కూడా ఫుల్ ప్లేస్ అస్సలు ప్లేస ఉండదు బస్ అయినా కొంచెం అట్ల అట్లా ఈజీ ఉు మరి టార్చర్ మెంటల్ టార్చర్ ఏం చేస్తుంది ఏ తరతను ఒ యిగా అ ఉమ్ ఏ చెయ్యలే చెయ్యాలి అ నాకు పిచ్చర్స్తుంది ఇంటికి ఫోన్ చేసా మా అమ్మ ఏం చెప్తంద అని ఏడిపోస్తది నాకు నిజంగా ఆ పిల్ల ఎందుకు ఇంకా ఏడుసనే ఉంది తకుపదినమని చెప్పు ఎ చి తీ నువ్ ఎవరు ఫార్మసి చేసిండ్రు నువ నేనా ఉహ్ ఆ నువ్ ఫార్మసి చేసిన నువ్ డిగ్రీ చే ఆహ్ హ హ హ హ్హ హ హ ఆహ్ ఊహ్హ్ హ్హ నువ్వు చెప్పొచ్చు కదా ఏడవకని సు నువ్వు జప్ప ఏడవాకని హమ్